వావ్
ఆ బావున్నా, బావున్నా. ఏం చెత్తున్నావ్?
ఏం చేస్తున్నాము అన్నం తిని పప్పు అన్నం తిని
పప్పన్నం తిన్నవా ఆ
ఆ పప్పు అన్నం తిని పెరుగ ఆన్నం తిని స్నూపితో ఆడుకుంటా ఉన్నా
నేను మా ఇంట్లో చికెన్ చేసాను తెలుస చికెన్
ఈ రోజు చికెన్ ఆ రేపు ఎల్లుండి పండుగ పెట్టుకొని
ఆ మా ఇంట్లో చికెన్ తెచ్చారు చికెన్ మా డాడీకి యాలా పాల ను ఏముండదు తెచ్చసారు మంచి వాళ్ళు కూడా తినేశారు
ఉ బానే తిన్నారే మిరేమేలే
ఆ
మాకేమో ఉల్లగడ్డ కూర పప్పు మా వాతిరేసరు
అం రడెక్క రం రడెక్క చేసినారు కదా
ఆ
మ్
ఇంకా చిన్న కుక్కే అని చెస్తంది పెద్ద కుక్కే అని చెస్తంది
ఏంటి మా ఇంట్లో అన్ని కుక్కలు ఏమి లేవు
ఆ
ఆ
కుక్కలులేవా
చోక్క కూక్క కూడా లేదు కనీసం ఇంట్లో స్నేజిగాడైనా ఉన్నాడు మస కుకల్
మ్
నీ వాగం ఎలా ఒప్పించావు కుక్కలు తవడానికి
కుక్కలా
ఆ మీ వాళ్ళని ఎలా ఒప్పించారు
తో ద కుక్క దకోగద అ కుక్క ద
అదే ఎలా పచ్చం మీ మమ్మీ డాడీని
గుదం
అదే మీ మమ్మీ డాడీని ఎలా ఒపించావ్
మమ్మీ డాడిక యారోడ దప్పులే ఓపించిన
జబ్బలేసా
ఆ
మ్ రిగర్డింగ్ కొత్తగా
ఆ
అయ్యోరమా ఎవరెలా కొడతారా
వాట్టాగాపోంత బార నినా క ఆకప్పద్తు ఈ ఒక్కదన్
అయిన కూడా మమ్మీ డాడీని కొడతారా ఎవరైనా
ఇమ్మా ఇమ్మా వచ్చిన కుక్క ఏ ఏ ఏని తచ్చేది మా చిిన కుక్క ట్టి బేర్లు ఆ బేర్లు ఈ బేర్లు అని ఆ కుక్కర కుట్టలో ఫస్ట్
ఈ సారేం దెచ్చిందేంటి
ఆ
ఈసారి ఏం దెచ్చింది
సారి అది పెద్దడటి బేర్ దెచ్చింది
ఆ
చిన్నడ్డట్టి బేర్లు నా ఇంత అంత ము చినడ టివవేల రోడ్డుది వచ్చింది కుక్కపల్ల దెచ్చింది
మ్
ఆ కుక్క ఆ కుక్కతే అ మరీ కుక్క తీస్కచ్చి పెడితె యాడేగేది
అన్నీ తెచ్చి ఇంట్లో వదిలేస్తుందా
ఆ
అవు
ఆ
మంచి పిల్ల అనుకుంటా అమ్మాయి
మ్ మంచిపిల్ల కాదు ఆ బజారు వొయ్యి
ఉం
రూబి పెద్ద కుక్క చిన్న కుక్క యారు మాట్లాడతారు మాటాడు ర
పండక్కి ప్లాన్స్ ఏంటి
పండకు ప్లాన్స్ ఏం లెవ్ ఓ చిన్న కుక్క కోటస్తు పెద్ద కు క్కకొ డ్రస్సు ఇంకా పెద్ద కుక్కకొక సీర తెచ్చుకు
ఆ
నేనే తెచ్చుకోవాలి పండక్కి
మరి షాపింగ్ ఎప్పుడు పోతావు
షాపింగ్ సాయంత్రం బోల్లమ్మా
ఓహో
ఉం
నీను పొత్త మ డేడితో
ఉం
ఉం నేను పోయి ఒక చీర తెచ్చ్కుంట
ఉం
ఆ
హలో
హలో
ఆ చెప్పు
ఉందా వినప్పడట్లేదా
వినపడ్తుంది ఎందుకు వినపడట్లే
ఆ ఎగ్జామ్స్ ఎప్పుడు
నాకేం ఎగ్జామ్స్ ఉన్నాయి తినడం తొంగొడంతప్పా.
అహ ఓ... నీ చిన్నప్ క్కోక్క్ కి ఎగ్ఙమ్స్ ఎప్పుడు
హ్మ్
ఈ చిన్న కోక్కుకి ఎగ్జామ్స్ ఎప్పుడు
మా చిన్న కొక్కు చెప్తేనే కదా మాకు తెలిసేది.
చెప్పదా
అది ఎప్పుడు చెప్తది తినేదైతే చెప్తాది.
తినేదా..
ఆ కుర్కయలులు ఆ కుర్కయ లేదా ఈ కుర్కయ లేదా అనెది.
నీ చిన్నకూతురు నిన్ను బాగా పిడిీస్తుందా
రాక్షసిది
అంత మాటన్నవెందుకు.
పీడిచ్చెవాళ్ళు రాక్షసులనక ఇంకెమంటారు.
అయ్యో రామా!
మా పెద్ద కొక్కే మేలు ఏమడగదు సుబ్బరంగా తింటది నిద్ర పోతారు
హ్మ్
ఓహో ఓ నీకు నీ పెద్ద కుక్కంటేనే ఇష్టం అనుకుంట అవ్వ
అల్ ల్యాప్టాప్ ఏమో సరిపోతాద పోట్టెక్కకు పెద్ద పోట్టెక్కకు కావాల ల్యాప్టాప్.
లాప్టాప్ కవలా
ఆ...
ఎందుకు
పెద్దమకు ముకు పెద్దముకు కావాల.
అదే ఏ పర్పస్ కిందా అని
కంప్యూటర్ క్లాసు పోతంది కదా
క్లాసుల్కా లేదంటే జాబ్ పర్పసా లేదంటే ప్రాక్టీస్ కా
నేర్చుకోవడానికి కంప్యూటర్ క్లాసు పోతంది కాబట్టి ఇంట్లో ట్రైనింగ్ మళ్ళ
బేసిక్స్ అయితే ఓ పనికి వస్తుంది అనుకుంటా మళ్ళీ ఎప్ఫ కోంప్లెక్స్ అయితే పనికరాదు.
హ్మ్ హ్మ్ ఎన్ని ఈ పాపకిట్లున్నాయి కాళ్ళు. వియార్ చరం.
సరే సరే బాయ్ బాయ్.
బాయ్ బాయ్